ఎలా ఉన్నారండి
ఏ బాగున్నామండి మీరు బాగున్నారా
మేము బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాలీ
ఏం ప్లాన్స్ లేవా మరి ఎక్కడికి వెళ్ళట్లే
ఏమో వీకెండ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం
ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు
హు అరకు అరకు వ్యాలీ వెళ్దామని ప్లానింగ్
చాలా మంచి ప్లాన్ వేశారు అక్కడ నేచర్ చాలా బాగుంటది మీకు తెలు న వాళ్ళు ఎప్పుడన్న పోయినారా
మీరు కూడా జాయిన్ అయితర
మాక జాయిన్ కావాలనింది మీరు ప్లానింగ్ కరెక్ట్ గా వీకెండ్స్ లో వేస్తే ఖచ్చితంగా జాయిన్ అయితం
ఆ వీకెండే వీకెండ్ అయితేనే అందరికి కుదుర్తది
ఆ మీరు వీకెండ్ ఓకే అంటే నేను కూడా మీతో జాయిన్ కావడానికి ఎవ డేస్ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు ఎట్లా పోదాం అనుకుంటున్నారు
ఎన్ని డేస్ అని ఏం లేదు ఎంత ఎంజాయ్ చేస్తే అంత
మంచి పని మేన్ నాకైతే సాటర్డే సండే మాత్రమే లీవ్ ఉంటది
ఓన్లీ టూ డేస్ఆ
టూ డేస్ మీరు ఒకవేళ ముందే ఎన్ని డేసో చెప్తే నేను ప్లాన్ చేసుకోగలుగుతా
హు కానీ ట్రైనా బస్సా తెలువదు
తే బాగుంటది వ్యూవు
హు చూద్దాం ట్రెయినే నీకేమైనా ఐడియా ఉందా అరకు గురిచ్చి
అరకూ చాలా వరకు రీల్స్ లో చూస్నా ఇంకా సన్ రైజ్ బావుంటదంట ఆరో కూలో ట్రక్కింగ్ బావుంటదంట అక్కడ అరకు బోతద్ ఇంకా చాలా ప్లేసెస్ తిరగొచ్చు
ఆ ఇంకేమున్నాయి
ఆ ఇంకా ట్రైన్ ఒకవేళ అరకుకి ట్రైన్ జర్నీ పోతే మాత్రం చాలా బావుంటది బ్రిడ్జెస్ మధ్యలో నుంచి ట్రైన్ వెళ్లడం అవును ఇంకా అక్కడ బుర్రా కేవ్స్ కాఫీ మ్యూజియం పద్మాపురం గార్డెన్స్ చాలా ఫేమస్
మ్మ్ ఇంకా ఇంకేమున్నాయి టేబుల్ ఫుడ్ డు ఆ బాంబు చికెన్
వావ్ అవి చాలా టేస్టీ ఉంటదని విన్నాను
మ్మ్ ఇంకేమన్నాయి అయితే ఖచ్చితంగా ట్రై చెయాలి పోతే
నేను కూడా అదే అనుకుంటున్నా ట్రిప్ లో చాలా ఫొటోస్ దిగాలి అస్సలు మర్చిపోవద్
ఆ మెయిన్ అదే మెయిన్ ఫోటోస్ కోసమే మెయిన్ ఫొటోస్ కోసం పీస్ కోసం ఆ వ్యూ అనేచర్ అవన్నీ ఎంజాయ్ చేయచ్చు
ఈ వర్ ఈ వర్క్ టెన్షన్స్ లో నుంచ్ జో కొన్ ఒక టూ త్రీ డేస్
కొన్ని కొన్ని డేస్ కొన్ని ఇయర్స్ నుంచి ప్లాన్ చేసి కానీ కుదుర్తలే
సారి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా ఇంకా అక్కడికి వెళ్ళి వీల్ చాలా ఫొటోస్ దిగాలి చారాస్ చ్చోడీస్ పెట్టాలి అని కోడుకుంటున్నాను
ఏమన్న కొత్ త్త కోర్స్ నేర్చుకుంటున్నావా
ఇంకా ఇప్పుడైతే ఏం స్టార్ట్ చేయలేదు మీరేమైనా నేర్చుకుంటున్నారా మాకు కాలేజ్ లో అసలు ఒక రివ్యూ కాకపోతే ఇంకో రివ్యూ అదే సరిపోతుంది
మ్మ్ పైతాన్ పైథాన్ ట్రై చేస్తే బాగుండేది త్రీ మోడ్యూల్స్ ఏమో చేసిన నేను
అవునా
అట్ల ఎట్ల వస్తుందంటే మొత్తం మ్యాటర్ వస్తుంది ఇంకా క్విజ్ అట్లా ఉ సర్టిఫికెట్ వస్తది అంట
అవునా అయితే నేను కూడా చెయ్యాలి ఫ్రీయేనా సర్టిఫికేషన్
ఆ ఫ్రీ సర్టిఫికేషనే ఉంది ఆ ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడు ఉన్నాయి కదా జావ్ వా హెచ్టిఎంఎల్
ఏ హెచ్టిఎమ్ఎల్ సిఎస్ తెలిసి వయితే గ్రీక్ లో గ్రీక్స్ లో ఈజీ గానే ఉంటాయి
ఉ ఇంక
ఇంకా ఒక అరకు కాకుండా ఇంకేం ప్లాన్స్లు లేవ మరి అరకు అంటే కొంచెం లాంగ్ మనకి దగ్గరలో ఎక్కడికి ఎక్స్ప్లోర్ చేయాలని అనిపించట్లేదా నీకు
ఉ అరకు అయితేనే కొంచెం మంచిగా ఉంటది కదా అని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తే
వాట్
ఉ
ఇక నాకు తెలిసినంతవరకు ఊటీ చాలా బాగుంటది అని విన్న కానీ ఉణార్ కూడా చాలా అందంగా ఉంటదంట మున్నార్లో టీ గార్డెన్ చాలా ఫేమస్ అక్కడ
ఆ రెండు అటు సైడే అనుకుంటా కదా రెండు అటు సైడే అనుకుంటా
ఉ ఊటీ ఊటీలో టీ గార్డెన్సే చాలా ఫేమస్ అం తారు
ఉ దగ్గరంటే వెళ్ళొచ్చు
ఉ నాకు తెలిసిన వాళ్ళు అరుణాచలం కి ప్లాన్ వేసారు అరుణాచలం పోయి
ఉ అరుణాచలం అంటే మొత్తం అన్నిట్లా డివోషనల్ ట్రిప్స్ అంటే గుడిలో ప్లాన్ చేయాలి పాండిచ్చేరి దగ్గరన్ కుంటారు నా అరుణాచలంకి మధ్య మొత్తం అన్ని అట్లాంటివే గా
అవును చాలా దగ్గర ఇంకా ఎంజాయ్ చేసేటం కొంచెం రిలాక్స్ అయిదమని కున్నోళ్లు డివోషన్ ప్లస్ ట్రిప్ పోవచ్చు వచ్చుగా
బీచు అరుణాచలంకి పోయి గిరి ప్రదక్షిణ చేసి దాని తర్వాతకి వెళ్ళొచ్చు
ఇలాంటి జర్నీస్ చేయాలంటే ట్రైనే కం ఫటబుల్
ఉ అవును ట్రైన్ అయితే రిజర్వేషన్ అయితే బెటర్ జనరల్ అయితే కష్టం ఇంగ
అవును ఇలాంటి ట్రిప్స్ వేయాలనీ ఖచ్చితం ముఖ్యంగా వన్ వీక్ ట్రిప్ వేసినము అనుకో మంచి గా ఎంజాయ్ చేయి
టికెట్స్ కూడా ఒక వన్ టూ మంత్స్ ముందు అయితేనే బుక్ అయితాయ్ ఇప్పుడు వన్ అంటే కస్టమ్ రిజర్వేష నంటే ఒకవేళ సడెన్ గా అనుకుంటే మాత్రం జనరల్ వెళ్ళాలి
ఆ కానీ అలా అయితే చాలా కంఫర్టబుల్ ఉండదు డిస్కంఫర్ట్ వెయికిల్ తీసుకొని వెళ్ళొచ్చు, కానీ డ్రైవర్ ఉంటే బెటర్ డ్రైవర్ ఉంటే బెటర్ మళ్ళ మనమే అవును దాని బదులు ఇంకో కొట్టేయచ్చు
అవును తిరుపతి ఇంకా
ఇంకా చెప్పాలి ఏం చేస్తున్నావ్
హ భద్రాచలం వెళ్ళినావ నువ్వు
ఆ నేను చిన్నప్పుడు ఎప్పుడో ఎళ్ళిన భద్రాచలం కాని నాకు చాలా ఇష్టం అక్కడ
ఇప్ ఆ ఇప్పుడు కానీ అది క్లోజ్ చేస్ సినారు అనుకుంటా కదా
లేదు లేదు కొన్ని రోజులు ఆ అప్పుడు ఫ్లడ్స్ వల్ల ఒక బో బోట్ మునిగిపోయింది కానీ తర్వా తర్వాత మళ్ళీ ఓపెన్ చేసిండ్రు
అవునా ఇప్పుడు ఉందా ప్రెజెంట్ అవునా
కొండ ఉంది ఉంది
క్లోజ్ చేసినారు అట్లా అట్లా అని చెప్పింది
అప్పుడు ఓన్లీ గోదావరి ఫ్లట్స్ వచ్చినప్పుడు మాత్రమే క్లోజ్ చేసిండ్రు ఇప్పుడేం క్లోజ్ చేయల మల్ల
ఉ
ఉ
హ ఆంధ్రా నుంచి కూడ వస్తున్నారు భద్రాచలం
అవునా
చాలా మం ఇప్పుడు ఉగాదియా ఆ శ్రీరామ్ మానవమికి చాలా బాగా జరుగు
అవును భద్రాచలం తప్ప ఆయన యూ ఓ
హ
ఇంకా మరి
చెప్పాలి
మీ ఊర్లో ఫేమస్ టెంపుల్స్ ఏమైన్నా ఉన్నాయా మీ ఉరి దగ్గర
ఏం లేవు
మా నేను ఉండే హాస్టల్ గరనైతే ఒక పంచముఖ హనుమాన్ టెంపుల్ ఉంటది అక్కడ పద పదహారు రోజులు నిష్టగా పూజ చేస్తే అనుకున్న కోరిక నెరవేరుతదంట
అవునా నిజమా అయినాయా
ఏమో అన్నారు కరెక్టుగా తెలవదు ఒక కొబ్బరి బొండం తోటి పూజ చేపిస్తారు పదహారు రోజుల తర్వాత ఆ ఒక మంత్రం ఇస్తారు అది డైలీ చదవాలి డైలీ హండ్రెడ్ టైమ్స్ నువ్వు చదివిన్ తర్వాత ఇస్తారంట
నార్మల్ గా శివుడి గుడి కూడా ఎవరికి చెప్పకుండా ఫార్టీ వన్ డేస్ ఫార్టీ టూ డేస్ పోతే ఆ అనుకున్నవి జరుగుతాయి అంట విన్నా ఎక్కనో ఊ
మంచి జరుగుతే చాలు
అబద్ధం ఎంతొ తెల్వదు
ఊ ఊహు
కొన్ని ఫాక్ట్స్ ఉంటాయి కదా
అవును
ఇంకా
ఉ బాయ్ అచప్ పాణి ఇంకా పంచముఖ హార్డు వా మేము ఇక్కడ మా హాస్టల్ నుంచి ఎక్కడికి పోవాలన్నా ఒక గంట జర్నీ పడతది అండి ఈ వెదర్ లో కష్టం అందుకనేసి ఎక్కువ తొంబై ఎక్స్ప్లోర్ చేయము
కర్మాన్ ఘట్ హనుమాన్ టెంపుల్ కూడా ఫేమస్ అనుకుంటా
అవును చాలా ఫేమస్ టెంపుల్ అది
కానీ లోపలికి ఉంటదంట లోపలికి అసల పోవాలే
నెక్స్ట్ టైమ్ ఈసారి ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు అన్ని అలాంటి టెంపుల్స్ ఫేమస్ టెంపుల్స్ నెక్స్ట్
హైదరాబాద్ మొత్తం ప్లాన్ చేస్తే వెళ్ళొచ్చు
అవ్ వన్ టైమ్ సరిపోదు టూ డేస్ ఎక్సర్సైజ్ చేయాలి కచ్చితంగా
నిక్ ఏమేం ఏమేం తెలుసు హైదరాబాద్ లొ
నాకు ఇంకా చార్మినార్
ఉ ఆ చార్మినార్ ఒకటేనా
ఆ
ఇంకా ఎమ్ ఇంకా ఎమ్ తెలవదా హైదరాబాద్ చాలా ప్లేసెస్ ఉన్నాయిగా హైదరాబాద్ ఐడియా లేవా
లేవ్వండి
హ
బాయ్
అప్పుడేనా ఎందుక అంత బీజీ
కొంచెం పనుంది
సరే